బావున్నావా
నువ్ బాన్నవా ఏమ్ లేదు ఇన్స్టాల్ లో రీల్స్ చూస్తూ పడుకోని ఉన్నా ఏం చేస్తున్నారు
నెన్ గూడ ఎం లేద్ కూచొని ఉన్నాం పైన వేరే ఆంటి వచ్చి వేరే వేరే ఆంటి వచ్చి కట్టలు అన్నీ కోట్టుకొని వెళ్ళిపోతాంది ఇక్కడ
గ్యాస్ షార్టేజ్ వల్ల నా
ఆ మా ఇంటి పక్కన ఉన్నటువన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాంది వెళ్ళిపోతాంది మా అమ్మకు చెప్తానే ఉన్నా మా కట్లు కొట్టుకుందమ్మా ఇప్పుడు నుంచి అండ్ మా అమ్మ విననే వినదు నామాట
ఇప్పుడు మొత్తం అన్నిి కోట్కొని ఎల్లిపోయినరా
ఊ కొడతాను ఇంగా ఇప్పుడే స్టార్ట్ చేసింది మా అమ్మకి ఎప్పుడు తెలుస్తుందంటే గ్యాస్ అయిపోతే మళ్లీ
సేమ్ అదే మా ఇంట్లొ మొన్న లేనప్పుడు నేను ఏమన్నా అంటే అంట మా అమ్మ నార్మల్ గానే చేస్తా అంది ఫుడ్డు గ్యాస్ అంత ఫుల్లో పెట్టేసి అట్లా చేస్తా ఉంది ఆ గ్యాస్ వస్తే వస్తుందా అంటే ఏమో నాకు తెలియదు అనిందా మల్ల ఎందుకమ్మ అట్లా చూసినవ్ ఎస్తున్నావంటె వస్తాదిలే అనింది మల్ల మా నాన్న ఉండి ఇప్పుడు కాదు తెలిసేది గ్యాస్ అయిపోయినాక తెలుస్తుంది అంటే నాకేం ప్రాబ్లం లేదు నేను గమ్ముగా ఉంటా అంటే
అ
వంట చేయకుండా కాలిగా ఉండచ్చని
టీలు పాలు వేడి చేయడం వాటర్ ఏమైనా వేడి చేయడం ఇట్లా అన్నం ఇవంతా కట్ల మీద వేసుకుంటే కొంచెం గ్యాస్ కూడా సేవ్ అయిత న్నా ఎప్పుడూ అర్థం చేసుకుంటారో అర్థం చేకుంటారో ఏమో వెళ్లి వింటాంది అన్ని నా పక్కన కు ర్చొని ఇంకా నాకు అసలు మౌంటైన్స్ అంటే చానా ఇష్టం అక్కడ అక్కడ వేలి పోదామా అనిపిస్తుంది ఒక్కొక్క సారి
స అంటే చాలా ఇష్టం ఇష్టమా
అఓ
నేచర్ లో బెస్ట్ ప్లేస్ అండి మౌంట్
మ్మ్ అవును అక్కడ వ్యూవ్స్ చూ మైండ్ ఫుల్ రిలాక్స్ గా అయిపోతుంది కదా
అవును అంటే ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. చు చుట్టుపక్కల ఎవరు ఉండరు ఆ సైలెన్స్ గా ఉంటుంది. సిటీలో అసలు అది దొరకనే దొరకదు ఆ రిలాక్స్నెస్ మనకి
అవును నువ్వు ఎప్పుడైనా మౌంటైన్స్ కి వెళ్ళవా
అవును లాస్ట్ ఇయర్ హిల్ స్టేషన్ కెళ్ళను
అంటే అంటే హిల్ స్టేషన్ అంటే మీ ఊరిలోన లేకుంటే ఇప్పుడు ఏమైనా పర్టికలర్ గా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా టూరిస్ట్ అట్లా ఏమైనా వెళ్ళాలావా
అంటే ఇక్కడ ఒకటి టి కొండ హాస్లీ హిల్స్ అని ఉంది. దానికి వెళ్ళాను.
హు అది అంటే అది మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడున్నప్పుడు మా ఊరు కొండ ఎక్కి దాని మీద వెళ్తా తన్నారు కసా మా ఊరు నుంచి మా ఊరు కొండ దాటి వెళ్తా తన్నారు అక్కడ
ఊ దాటిన తర్వాత అది వస్తుందా
మా ఊరి కొండ ఉంటుంది. అది ఆ కొండ దాటి ట్టేసి హౌస్లీన్స్ వచ్చేస్తున్నానటు ఈజీగా వెళ్తాను ఉన్నారు అప్పుడు వాళ్ళు
హు
అవును హిల్ స్టేషన్ క వెళ్దాం అన్నావు ఎట్లా అనిపించింది అక్కడ
చాలా బాగుంది. అంటే అక్కడ కొండ మీద అంతా పొద్దునే వెళ్ళాము, కొంచెం బాగా చల్లగా ఉండింది. సన్ రైజ్ చూసాము.
ఆ
ఫ్రెండ్స్ తో అంతా కలిసి వెళ్ళాము ఇంకా ఫ్రెండ్స్ తో కలిస్తే తెలిసి తెలిసిందే కదా ఫొటోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. అ మధ్యాహ్న వరకు అక్కడే ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం. ఆ
ఇంకా సన్ రైజ్ సన్ సెట్ మౌంటైన్స్ లో చూస్తే నెక్స్ట్ లెవెల్ కదా
అవును అంటే ఆ ఫీలింగ్స్ ని మనం వర్డ్స్ లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. చాలా బాగుంటుంది.
మేము రీసెంట్గా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏం హు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ జూన్ లో మేము నంది హిల్స్ కి వెళ్ళాం అన్నమాట జస్ట్ సన్ రైస్ కోసం వెళ్ళాం మేము నంది హిల్స్ కి ఉంది గానీ ఆ సైడ్
హు
ఇంకా టూ కి ఏమో మార్నింగ్ టూ కి బయలుదేరం తెలిసిన సన్ రైస్ చూడాలని
మార్నింగ్ టూకా
మార్నింగ్ టూ బయల్దేరినం ఇక్కడా మా ఇంటి దగ్గర నుంచి బయల్దేరి అంటే మా ఇంటి దగ్గర నుం అక్కడ త్రీకి ఫోర్కి అట్లా రీచ్ అయిపోయినా బాగుందింది అక్కడ అసలు ఎయిట్ కళ్ల మళ్ళ కిందకొచ్చేసాం చేసి టిఫిన్కి మసాలా తిన్నాం మేమ్
ఆ మా ఫ్రెండ్స్ గుడా ఎళ్ళారు నంది హిల్స్ కి కానీ మేము వెళ్లలేదు మిస్ అయినం
ఈసారి ప్లాన్ వేయండి.
ఎల్లాలి.
ఇంకా ఫొటోస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినయి అక్కడ
మ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఇంకా ఫుల్ లైక్స్ మీద లైక్సే కదా
మ్ అవును అసలు ట్రెక్కింగ్ గురించి ఏమనిపిస్తుంది నీకీ
కొంచెం అంటే కష్టంగానే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ తో ఎళ్తే
హ్ మ్ అవును టాప్ కి రీచ్ అయ్యాక ఫీలింగే సూపర్ గా ఉంటుంది అన్నమాట
ఆ ఏదో అచీవ్ చేసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది.
హుమ్ ఏందో మౌంట్ ఎవరెస్ట్ క్లై చేసినట్టు ఉంటుంది
ఆ
ఇంకా మౌంటైన్స్ లో వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా
హీట్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది కానీ వింటర్ సీజన్స్ స్లో టైమ్లో వెళ్తే చాలా చలిగా కూడా ఉంటాది
మ్ అవును కొన్నిసార్లయితే ఫాగ్ వల్ల అసలు ఏమి కనిపిదో అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట.
అక్కడ మౌంటైన్స్ లో ఫాగ్ పడుతా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఆ వ్యూ అనేది మనకి
మ్ అదే ని బ్యూటిి గుడా
మ్
ఇంకా వైల్డ్ లైఫ్ కూడా ఉంటుంది కదా మౌంటైన్స్లో ఆ అంటే కొన్ని కొన్నిసార్లు పులులు లయన్స్ కూడా అనుకుండా అన్ని కూడా ఉంటాయి అన్నమాట అక్కడ
అంటే డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్స్ కానీ బర్డ్స్ కానీ అన్ని చూడొచ్చు మనం అక్కడ
అవును నేచర్కి చాలా క్లోజ్గా ఉంటాం మౌంటైన్స్కి వెళ్తే కదా
అవును అదొక బెస్ట్ పార్ట్
మ్ కానీ కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయన్నమాట
అం టే మనం ఇప్పుడు ట్రెకింగ్ చేసేటప్పుడు కింద పడి పోతే మళ్ళీ ఇంకా ల్యాండ్ స్లైడ్ సొ స్లిప్
హు హు అవును అసలు క్రేవ్ కేర్ఫుల్ గా ఉండాలి మనం అట్లా మౌంటైన్స్ కి వెళ్ళినప్పుడు అయినా టెంపుల్స్ చా ఆ టెంపుల్స్ మౌంటైన్స్ పైనే ఉంటాయి కదా
అంటే కొన్ని వెంకటేశ్వర స్వామి అయితే ఎప్పుడు ఆయన కొండ మీదే ఉంటాడంట మిగతావన్నీ ఎక్కువ అంతగా ఏం విజిట్ చేయలేదు మేము కూడా విన్నంత వరకు కొన్ని అన్ని కిందనే ఉన్నాయి
ఉమ్ ఇదైతే నేను చాలా చూసినాను అన్నమాట ఇక్కడ ఇడ టూ టూ త్రీ టెంపుల్స్ అన్ని కొండల పైనే ఉన్నాయన్నమాట ఇంకా ప్లాస్టిక్ వేస్ట్ చాలా ప్రాబ్లమ్
ఆని టూరిస్టుల వల్ల అక్కడ పొల్యూషన్ అనేది పెరిగిపోతా ఉంది
మ్మ్ అవును మనం క్లీన్ గా మెయింటైన్ చేయాలి మౌంటైన్స్ పైన కూడా
నేచర్ ని ప్రొటెక్ట్ చేయడం కూ డా మనది రెస్పాన్సిబిలిటీనే కదా మనమే చేయాలి అంతా
అవును నాకు ఒక డ్రీమ్ ఉంది హిమాలయాస్ విజిట్ చెయ్యాలి
ఆ గ్రేట్ గోల్
అంటే అవి స్నో మౌం టెన్స్ ఉంటాయి కదా కొంచెం చూడాలి అని కోరిక నాకి
నేను కూడా వస్తా నీతో పాటి పిలుచుకోనీ పో
ఊమ్ పోదాం పోదాం ఒక టెన్ ట్వెంటీ ఇయర్స్ తర్వాత పోదాం లే
అప్పుడు వరకు మేము గుర్తుంటామా
ఎందకు గుర్తుకుని మీరె మిమ్మల్ని మంచిపోతానా చెప్పు
సరే పిల్చు టెన్ టెన్ ఇయర్స్ తరువాత
ఊమ్ సరే ఇంకా క్యాంప్ ఫైరు నైట్ స్కై అసలు ఇమాజిన్ చే ఎంత బాగునుంటుంది అవును ఇంకా సిటీ లో అలా ఏం ఉండదు మొత్తం బిల్డింగ్సే కనిపిస్తాయి చుట్టూ
ఉం అంటే ఫ్రెండ్స్ త్వాట్ టెన్స్ కెళ్ళి ట్రెక్కింగ్ కెళ్ళినప్పుడు అదొక ఫీలింగ్ స్పెషల్ గా ఉంటుంది
అవును అసలు అదే ఇవే మన మమోరీస్ అనమాట అంతా
అ సరే నెక్స్ట్ మనం ఉమ్ ప్లాన్ చేద్దామా
ఎక్కడన్నా మౌంటైన్స్ కి ట్రిప్ ఫిక్స్ చేద్దాం సరేనా
ఓకే
ఇంకా ట్రెక్కింగ్ ఫొటోస్ ఫుల్గా ఎంజాయ్ చేద్ద త్తం
ఆ చేద్దాం
అయితే మౌంటెన్స్కి రెడి అవు పాకెట్ మనీ సేవ్ చేసుకో మంచి డ్రెస్సెస్ సేవ్ చేసుకో పోదాం
మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తా సర్దుకొని
తే ఇప్పటికి బాయ్
ఉమ్ బాయ్